ఎం
ఆ గుడ్ ఈవినింగ్ మేడం
గుడ్ ఈవినింగ్ మేడంమ్ ఏం చేస్తున్నారు మేడం.
ఏం లేదండి పడుకున్నానండి.
అప్పుడే అంటే టెన్ వరకే వడుకుంటారా మేడం మీరు
అవునండి టెన్ వరకు వడుకుంటాండి మీరండి
మేమ్ కూడా టెన్ టెన్ థర్టీ అట్లా అవుతది మేడం.
అవునా ఏం చేస్తారండి మీరు
ఇంగ్ టీచింగ్ చేస్తాం మేడం.
అవునా అండి, న్న ఏ సబ్జెట్ టీచ్ చేస్తారండి.
మ్యాస్ ఇవిఎస్ మేడం.
మ్యాథ్స్ ఏ క్లాస్ నుండి ఏ క్లాస్ వరకు అండి
వన్ టు ఫిఫ్త్ మేడం
వన్ టు ఫిఫ్త్
మ్
గిట్లా పిల్లలు మంచి చేస్తారాండి మ్యాసు
ఆ బానే చేస్తారు మేడం బానే చేస్తారంటే ఇక్కడ మాది విలేజ్ పర్పస్ లో ఉంటె మేడం టోటల్గా మా చుట్టూ తండలే ఉంటాయి ఇక తండలు అంటే కొజ్జెమ్ పిల్లలు కూడా
గవర్నమెంట్ స్కూల్ వెళ్ళిన వాళ్ళు
హ్మ్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు
వాళ్ళ పిల్లలు ఉంటే కొంచెం క్యార్ చేయలేకపోతారు ఫస్ట్ బేసిక్ నుండి ప్రైవేట్ స్కూల్ పిల్లలయితే కొంచెం క్యాచ్ చేయగలుగుతారు కదా గవర్నమెంట్ స్కూల్ అంటే బేసిక్ కరెక్ట్గా ఉండక కొంచెం తెలియదు
నెక్స్ట్ మళ్ళీ లాంగ్వేజ్ ప్రాబ్లం కూడ చాలా అవుతది మేడం అంటే ఎస్టి పిల్లెల మత్ మొత్తం ఇక్కడ మొత్తం ఎస్టీ పిల్లలే ఉంటారు మేడం తండాల పిల్లలు ఇ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ కూడ చాలా ఉంటుంది పిల్లలు కరెక్ట్ అర్థం చేసుకోలేకపోతరు
అవునా ఇగో వాళ్ళకి వస్త అంట వస్తా ఉంటే వాళ్ళక్
వై అలే కవరవుతరు మేడం అంతే అంతే అందుకోసం అనేసి మా స్కూల్లో పిల్లలు అంత పర్ఫెక్ట్ అని చెప్పలేము అంత డల్లర్ అని చెప్పలేము మేడం క్యా చేసేవాళ్ళు మ్యాక్సిం క్యా జెస్తరు
ఎట్ల మే పిల్లల్ ఏం ఫుడ్ పెడతే మంచిది అంటరు
ఫుడ్డు వాళ్ళకి గుడ మన పిల్లలకి కి అంటే ఇప్పుడు మన చిల్డ్రన్స్ ఉంటారు మన కిడ్స్ ఉంటారు కదా మే మన కిడ్స్ కి మనం గూడ ఒకా డైట్ అంటే ఒక ప్రొఫైల్ చే చేసుకోవాలి మేడం అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ క ఏమి ఇవ్వాలి లంచ్ కి ఇంకేం ఇవ్వాలి
మడం ఇష్టమ
హ్మ్ ఇ ఇంకా మేడం
ం ఫుడ్ పెడ కొంచెం డిస్టబెన్స్ వస్తుంది మేడం పక్కకు వస్తారా అని ఉన్నాం
వో
ఎట్లాంటి ఫుడ్ పెట్టాలో చెప్తార అనేసి కొంచెం టీచర్గా మీరు కొంచెం మ్యాథ్స్ టీచర్గా అందులో ఒకటి
కచ్ ఈ హడ్డీ కాకి న ఏ మ ది రా ంట ఫుడ్ో వాళకి హెల్ది హెల్ది కుూద్దు ఆ వచ్చేసి అంటే హెల్తీ ఫుడ్ లో అంటే చికెను అట్లా కాకుండా మంచి వెజిటబుల్స్ తోటి పప్పు పప్పు పప్పు లో చాలా విటమిన్స్ ఉంటాయి మేడం పప్పు నా కూరలు అలాంటివి వక్లీ కనీసం టూ టైమ్స్ త్రీ టైమ్స్ అంటే వీక్లీ త్రీ డేస్ అయినా ఉండాలి మేడం
ఆ అంటే ఫుడ్ మనా ఉందా అండి
ఫుడ్ మెనూస్ ఉన్నది మేడం ఫుడ్ మెనూస్ కూడా
ఆ అంటే ఇవే
ఈడే ఆ ఈ డే రోజు అంటే మండే మండే రోజు ఖచ్చిత అకా రెగ్యులర్ గా మాత్రం వన్ బాయిల్ ఎగ్ ఉండాలి
ఆ
రెగ్యులర్గాన్ బాయిల్ అ ఉండాలి ఈవినింగ్ టైమ్ంలో మిల్క్ కిివాలి నెక్స్ట్ ఇంకా ఇక వెజిటేబుల్స్ వచ్చేసి మండే రోజు పప్పు ఆ నెక్స్ట్ ట్యూస్డే రోజు వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ లో కూడా ర కూరగాయ అంటే వెజిటేబుల్స్ లో వచ్చేసి బ్రింజల్
హుమ్మ్ గింజలు పెట్టొద్దా పెట్టాలా
పెట్టొచ్చు పెట్టొచ్చు మేడం అవి దాంట్లో నెక్స్ట్ అందులో కూడా కాలుష్యం ఉంటది మేడం బ్రింజల్లో
అవును కానీ కొంచెం జల్ద అదే నడుము వస్తది అది ఇది అంటారు
అది ఇ గ ఓల్డ్ పీపుల్స్ అంటే ఇ గ మనం కాకుండా కొంచెం ఓల్డ్ పీపుల్స్ వాళ్ళు వాళ్ళ అయితే నడువులు న వస్తాయి కాళ్ళు న వస్తాయి అవి ఇవి అని అంటారు కాగానీ అందులో ఒక కాలుష్య ఉంటుంది మేడం బ్రింజల్లో
అవునా
హుమ్మ్
ఇంకా అంటే ఏమైన్నా ఎక్సర్సైజ్ చేపిస్తారా పిల్లలకు
ఆ ఎక్ససైజెస్ అంటే ఈ ఏముంటాయి మేడం ఎక్ససైజ్ రొటీన్గా మళ్ళీ ప్రేయర్లు అట్లా అట్లనే ఉంటాయి తప్ప
ఉ
ఏ రెగ్యులర్ ఆ స్కిప్పింగ్స్ ఉంటాయి మేడమ్స్ స్కిప్పింగ్ వచ్చేసి స్కిప్పింగ్ ఉంటది మా స్కూల్లో
హమ్
ఈవినింగ్ టైమ్ లో స్కిప్పింగ్స్
మార్నింగ్ స్కిప్పింగ్ ఇట్లా చెపిత్తే కొంచెం వచ్చి
ఆ ఎక్ససైజ్ బాడీకి ఫిట్నెస్ నెక్స్ట్
బ్రెయిన్ షార్ప్ గా పని చేయడానికి ఏమేమి కో కోవాల మేడం మరి ఫుడ్ వాటర్ ఇంకా
వాటరు వాటర్ మీకు కూడా తెలిసే ఉంటుంది మేడం మాయాక్సిమం అందరు కూడా అందరు తెలిసేవు వాటర్ ఎక్కువగా తీసుకుంటేనే బాడీ ఎంత పర్ఫెక్ట్గా అంటే ఎలాంటి విశేష్ రాకుండా ఉంటది
ఆ అవున్ ఇప్పుడు పిల్లలు బెదిరిస్తే చదువుతారా కొడుతే చదువుతారా అండి మరి కొట్టకుంట మన దారులోకి తెచ్చుకొని చెప్తారా ఎట్లా అసల్
మేడం టూ టైప్స్ పిల్లలు ఉంటారు మేడం అందులో కూడా కొంతమంది ఆ భయపెట్టకుండా ప్రేమతో చెప్తే చదివే పిల్లలు ఉంటారు కొంతమంది ప్రే మ అని కూడా అంటే ఆ అలసుగా తీసుకొని చదువుకుంటా మున్ డిగా చేసే పిల్లలు ఉంటారు వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా కొట్టడమే అదవుతది మేడం అట్లా టూ టైప్స్ పిల్లలు ఉంటారు మేడం పి పిల్లలలో కూడా టూ టైప్స్ ఉంటారు ప్రేమగా చెప్తే వెంటేనే నన్ను ప్రేమగా చూసుకుంటుంది మెచ్చుకుంటుంది టీచర్ అని మంచిగా చదివే పిల్లలు ఉంటారు మేడం సెంటిమెంట్ నే చదే పిలలుంటారు నెక్స్ట్ హుమ్ ఇగ కొంతమంది ఇట్ల మెచ్ కొనీ మంచిగా చదువుతున్నారు చేస్తున్నారు అని మెచ్చుకుంటే ఇంకా వాళ్ళు అసలే చదువకుంటా అయిపోతారు మేడమ్ కొంతమంది అట్లా టూ టైప్స్
చదువుతానవని ఎంకరేజ్యద్దు చదువు రావట్లేదు అని డిస్కరేజ్ చేయొద్దు
ఉమ్
చేస్తే ఇగ మనం అట్లా అంటే ఇగ వాళ్ళు అట అలుసుగా తీసుకుంటారు
అలుసుగా తీసుకున్
ఏమాన్న హోమ్ వర్క్ గిట్ల ఇస్తారా స్కూలోనైనా వర్క్ మీరిస్తారా
అంటే లాంగ్ ఉన్న పిల్లలకి స్కూల్లోనే అంటే మాకు స్టడీ అవర్స్ కూడా ఉంటాయి మేడం స్కూల్లో
ఉమ్ ఇంకా దీనికి ఏమన్నా గీట్ల ఉంటదా మేడం స్ అబకాస్ డే ఏముండదెం
ఆ మాక్ కు ఉంది మేడం అబకాస్ కూడా ఉంది మేడం మా స్కూల్ లో అబకాస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఉమ్ ఫ్రీ ఎడ్యుకేషన్ అబాకాసు ఫ్రీ ఎడ్యుకేషన్ మేడం మాకు
అబక్లస్ తిసుకుంటారా అబకాస్ అంటే ఎక్స్ట్రా క్లాస అది మీ
ఆ ఎక్స్ట్రా క్లాస్ ఎం లేదు మేడం మాకు అంటే అది కూడా మేమే చెప్తం మేడం అభకాస్ కూడా మాకు అందులో మాకు అందులో వచ్చేసి పీరియడ్ అంటే వీక్లీ త్రీ టైమ్స్ టూ టైమ్స్ చెప్పడం ఉంటు మేడం మిగతా టైం లో క్ల సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి నెక్స్ట్ టూ డేస్ త్రీ డేస్ అబకాస్ చెప్పడం ఉంటది మేడం
అవున ఎంత అబకా వల్ల ఏంటి యూస్ ఏంటిదండీ
బ్రెయిన్ డెవలప్మెంట్ మేడం అబకాస్ బ్రెయిన్ డెవలప్మెంట్ స్పీడ్ నేసు ఆఫీషన్ అండ్ సబట్రా ఒక నిమిషం స్పీడ్నెస్ నెక్స్ట్ బ్రెయిన్ డెవలప్మెంట్ అది ఎంత ఎక్కువగా థింక్ చేస్తే మన బ్రెయిన్ కూడా అంత షార్ప్ తప్పుగా పని చేస్తుంది మేడం
అవును అంతే
అంటే ఏదైనా ఓన్లీ మ్యాథ్స్ మ్యాథమెటిక్స్ సబ్జెక్టే కాకుండా అది అంటే మ్యాథమెటిక్స్ ఎంత మనం చేయడానికి ట్రై చేస్తామో ఎంత బ్రెయిన్ మనం షార్ప్ చేస్తామో నెక్స్ట్ అదర్ సబ్జెక్ట్స్ కూడా రీడ్ చేయడానికి రైడ్ చేయడానికి ఆ బ్రెయిన్ అనేది అప్పుడు కూడా యూజ్ అవుతా ఉంటంది అన్నట్టు మేడం షార్ప్నెస్ అనేది అట్లా కూడా మనకి
అవును కొంచెం బ్రెయిన్ షార్ప్ గా పని చేయడానికి యూజ్ అవుతుంది అంటారు దీంట్లో పిల్లలు అబక్ అసలు ఏమన్నా రాస్తారా ఏమన్నా ఎగ్జామ్స్
ఆ దీంట్లో కూడా కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఉంటాయి మేడం
ఉమ్
ఉమ్ ఉ ఫుల్ గా అండ్
ఏవన్నా ఇట్లా వేసేటు లాగుంటందా లేకపోతే దీనికి తిలా మడాల్ వాయిజ కి వాయి్
అంటే వాళ్ళు మనకి అంటే మనకు కంపెనీ మాకు ఏ అంటే విశ్వ ఎడ్యుకేషన్ అనే కంపెనీ నుంచి మేము తీసుకున్నాం మేడం బుక్స్ ఆ కంపెనీ నుంచి వచ్చేసి వాళ్ళు ఎన్నీ టైమ్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయమంటే టెన్స్ ఏ కనెక్ట్ చేస్తాం మేడమ్
ఉమ్ చేస్తార ట్లా సెక్ట్ అయితార పిల్లలు మ
అంటే మాకు ఆ మిడ్ టర్మ్ టర్మ్ అనవల్ అని ఒక టూ ఎగ్జామ్స్ ఉంటాయి మేడమ్ ఆ టూ ఎగ్జామ్స్ లో క్వాలిఫై అయిన వాళ్ళకి నెక్స్ట్ మాకు అంటే డిస్టిక్ లెవెల్ లో తీసుకెళ్తాం
అవునా అండి మండల్ లెవెల్ ఉండదా అండి
మండల్ లెవెల్ ఉండదు మేడం డైరెక్ట్ డిస్టిక్ లెవలే
ఆ డిస్టిక్ లెవెల్
లెవెల్లో తీసుకెళ్తాం డిస్టిక్ లెవల్లో సెల డిస్టిక్ లెవెల్లో గూడా ఇంకా ఇగ మా స్కూల్ అంటే ఈసారి డిస్టిక్ లెవెల్లో తీసుకెళ్తే మా స్కూల్ నుంచి సెకండు సెకండ్ ప్రైజ్ ఒచ్చింది మేడం నెక్స్టు ఊ ఈ వచ్చేసి నెక్స్ట్ ఆ సెకండ్ ప్రైజ్ అంటే ఇగ డిస్టిక్ లెవెల్ ల కంపీట్ అయ్యాక మళ్ళీ స్టేట్ లెవెల్ లో ఉంటది మేడమ్
స్టేట్ లెవెల్ ఓపెన్
స్టేట్ లెవెల్ గూడా ఎళ్ళారు మేడం అ స్ స్కూల్ తరపునుండి ఈసారి
అంటే గ్రేట్ ఏ మీ పిల్లలు మీరు చెప్పే పిల్లలు షార్ప్ గానే పని చేేస్తారు అన్నట్టు మేడం
ఆ
అంతే కదా మీ టీచింగ్ బాగుంటది కదా పిల్లలకు డిస్టిక్ లెవెల్స్ స్టేట్ లెవెల్ ఒచ్చేది బా కాస్త వల్ల బాగానే బెన్ఫిట్ ఫిట్ ఉంది
చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మేడం యూజ్ జెసుకోవాలె గాని
అవునా అంతే బానే ఉంటది మేడం చెప్పండి ఇంకా ఆ
ఓకే మేడం మరి
ఆ ఓ కే మేడమ్ థాంక్యూ అ